హలో ఆ ఈ సమ్మర్ లో మనం గార్డెనింగ్ చేద్దామా మంచిగా ఉంటుంది
అవున్ చేద్దాం మంచి ఆలోచనే
ఇంటి ముందర కానగ చెట్టు ఇలాంటి ట్రీస్ మనం నాటుకున్నామ్ అంటే మంచిగా గ్రో అవుతుంది మనకి నీడనిస్తుంది మంచిగా సెల్టర్ ఉంటుంది ఈ
చన్ గా ఉండాలంటే రోజా పూలు చెట్లు
అవును హై బిస్కట్ స్ట్రేట్ మల్లెపూవు చెట్టు ఇలావన్నీ గూడా మనము గార్డెనింగ్ చేసుకోవచ్చు
ఆ
ఇంకోట ఏ మంట ఉ ప్రకృతిని కూడా మనము
మంచిగా ఆక్సిజన్స్ రావడానికి పొల్యూషన్ లేకుండా
ఉండడానికి మనం ఆ నెక్స్ట్ జనరేషన్ కి కనీసం చెట్ల అనేది ఉంది అనేలాగ వాళ్ళకి తెలిసేలా చేయ చేద్దాం కాబట్టి ఇలాంటి ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం చేస్తే చాలా బాగుంటుంది
అవును అది ఇటువంటి సమయంలో సమ్మస్ డేస్ లో
ఆ సమ్మస్ డేస్ ఇంకా ముందే మనం చేసానంటే ఇస్ సమ్మర్ కంతా చల్లగా ఉంటంది కానీ ఇప్పటికిప్పుడు ఇప్పుడుకన్నా స్టార్ట్ చేసి ఆ నై ఎస్టర్డే కొనే తూరవత్ తన్నా మనం బాగుంటుంది
అవును
మన మనకే కాకుండా గుడా ఈ పక్షులుకి చిలకలకి పిచ్చుకలకు గుడా ఒక హోమ్ స్వీకరించినట్టు ఉంటుంది మనకి
అవును ఈ జనరేషన్ లో అసలు పక్షి తెలఅవన్నీ తగ్గిపోతాంది
ఉ అవును ఓకే అండి
ఓకే అండి